హలో అస్లావ్లీగా ఉంది ఇది
వాలేకుం అస్లాం
ఏం చేస్తున్నారు
ఏం లేదు మేము మొన్న ఒక ప్లేస్
ఆ అమ్మ
అదేగా
అవే మీరు ఓన తిన్నారా
ఆ ఆ తిన్నం
ఉపవాసాలు ఉండట్లేదా ఈ రంజాన్ నెలయి
ఈ రంజాన్ నెలల్లా నేను మొన్న న నా ఉపవాసం పోయింది. నేను ఉండలే పాప ఉంది కదా నాక్
అవును
మండే నేను లేను డాక్టర్ ఉన్నారు.
ఉహు మీ ఇంట్లో అందరు ఉంటారా ఉపవాసాలు
అ మా ఇంట్లో అందరు ఉంటారు.
ఉమ్ ఎలా జరుగు ఎలా జరుగుతున్నాయి. మరి ఏదో రంజాన్
ఆమె రంజాన్ ఉపవాసాలు ప్రజెంట్ హడావ బి ఉంది ఇంకొక టెన్ డేస్ అయితే అయిపోతుందిని బాధ ఐతది ఇన్ని డేస్ ఉన్నాం. కదా ఉమ్
మీరూ
ఆ
కురాన్ చదువుతునారా అక్క
ఆ కురాన్ చదువుతాం.
ఎన్ని పనులు అయిపోనాయి.
ఇప్పుడు మాది ఐదో పార్ అయిపోయింది. సెకండ్ టైమ్ చదువుతము
ఒక ఖురాన్ మొత్తం అయిపోయిందా
ఆ
మాషాల మాషాల మంచిది.
హ్మ్
ఇంక ఏంటి విశేషాలు
ఏం లేదు మొన్న టూర్ కి ఎళ్లి వచ్చినాం. మేం
అ
ఆ ఇక్కడ ఉంచి ఈయన్ని రూల్స్ వచినావ్ మా ఆ చార్మినార్కి ఎళ్ళినాం. అక్కడ దాని పైకి అక్కడ పోయిచ్చినాం. మస్తున్నది లోపట పోయిన కూడా గల్లీ చిన్నగా అందులో పోయేటప్పుడు చీకటి ఇక్కడ మస్త్
అవునా
మ్మ్ లడ్డుగుండలేత అట్లవా తైరు అసలు మ్మ మస్తుంది తెలుసా అక్కడ ముస్లిమ్స్ కి ఎంత
ఆ ఆ అవునా మరి తీసుకున్నావా ను కొత్త బట్టలు
కొత్త బట్టలా అక్కడ తీసుకోలే ఇక్కడే తీసుకున్నా చూడ్డానికి మస్తు ఉన్ మాక్కడ మక్కమ్ మాసీద్ద పక్ అక్కనే మక్క మస్జీద్ ఉంటది. అందులోంచిన్నమాజ్ చేసి ఔన్
హలో
పావురాలుంటే ఆ రంజాన్ బాగా చేస్తారు అక్కడ మాది అది ఉంటది కదా మన, హలీం
హు మ్మ్ మ్మ్ అవును హైదరాబాద్లా అదే స్పెషల్ హ్మ్ రంజాన్ ఎలా వచ్చిందంటే హలీమ్ హరీస్ కదు కీరు ఇవన్నీ చాలా స్పెషల్ గా చేస్తారు. అవును చాలా బాగా చేస్ సరేవన్నీ ఇంకా ఏంటి కొత్త బట్టలు తీసుకోవాల్సింది కదా మరి అక్కడ చూసుకొని హ్మ్ మ్మ్ ఎన్ని రోజులు ఉన్నావేంటే హైదరాబాద్ హలో
వన్ డేనే అట్లా వోసెస్ చీకట్లో ఏమంటావ
అవునా ఏ పని మీద ఏల్లరా
లేదు చూడ్డానికే అట్లా, వెళ్ళొచ్చిన నార్మల్గా ఆ
ఎవరెవరెళ్ళారు ఊ ఎలా ఎల్లారక ఊ ఇంకా ఏం చేసింది పాప ఏడుస్తుందా
తంది
అవునా
హూ
హైదరాబాద్ కాగుండా ఇంకెక్కడికెళ్ళారక్క ఊ మీ అత్తయ్య వాళ్ళందరూ వస్తారా పండ
మేమే అక్కడికెళ్తాం అత్తయ్య వాళ్ళ దగ్గరికి
మీరే వెళ్తారా
ఉ హు హు
పండగ కలిసి చేస్ కుని అక్కడ నుంచి మీ మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తారా ఊనా ఈసారి మా ఇంటికి కూడా రండి మరి పండక్కి
వస్తాం అక్కడ అయిపోతే ఓకే
కున్నాం జాగారాలు ఉంటాయి కదా అక్క జాగారాలి రండి మా ఇంట్లో మంచిగా జాగారం చేద్దాం
ఆ
ఉమ్ రండి ఏం చేసారు మరి ఈ రోజు వంట
మార్నింగ్
మ్ మ్ నే తిన్న నేను చిక్కుడుకాయ టమాటా చేసాం
చిక్కుడుకాయ టమాటా
అవును చిక్కుడు టమాట చేశాం ఇఫ్ సారికి చేయాలి ఇక టమాటా
అదే అదే సరి చేసరా మీరు
చేసారక్క అందరు ఒక ఉపవాసాలు ఉన్నారు నమాజు టైం అయితది ఐదు ఐదు పూటలు నమాజు చేసుకోవాలి కదా ఇక
అవునవును
ఏం వంటలు చేద్దామా అని ఆలో చిస్తున్నారుగా ఇష్టారికి
సభ్య చేస్తది కదా
అవును
ఆ
సభియా చేస్తది అందరు చేయాలి
ఆ
మీరేమైనా కొత్తగా త్త వంటలు చేస్తున్నారా మరి ఆ టెన్ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ ఉండు అంతే అవునా అ అంటే సార్ చూడకు పోయారా మరి ఎక్కడెక్కడ కొత్త కొత్త వంటలు చాలా ఉంటాయిగా కొత్త కొత్త వంటకాలు చాలా ఉన్నాయిగా చూసి చెయ్యక పోయారా మరి
చేయాలి కొత్త కొత్త వంటలు మనయి గ్యారాలు ఉంటాయి కదా పప్పు గ్యారాలు
మ్మ్
అది చేయాల్ ఇట్లానే చూస్తున్నా మన బొబ్బరి పప్పు తీసుకొని అవి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని వాటర్లో వాటిని నీట్గా కడుక్కకొని వాటిని మీద పొట్టుంటది కదా కొంచెం అదన్ త పోయే వరకు కడిగి వాని నాన్నబెట్ పెట్టుకున్న తర్వాత తీసి మిక్సీలో మన పచ్చిమిర్చి జీర ఉప్పు సాల్ట్ కొంచెం కారం
మ్మ్
ఆ ఇంకే
అవు
అలాంటి వేసి మంచిగా మిక్సీ పట్టి మరీ మెత్తగా
అవున
మన ఆయిల్
మ్మ్ మ్మ్ ఆ అవునా ఊ అవును అందరూ మంచిగా తింటారిగ రన్ హుమ్మ్ బిర్యాని కూడా
ఆ మీరు చేస్తారుగా బాగా
ఆ
మీరు బిర్యానీ బాగా ఏస్తారుగా
మేము కూడా చేస్తాం అక్క బిర్యానీ
ఉ ఎట్లెట్ల చేస్తారు చెప్పండి
బిర్యానీ ఏముంది ఇ చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా కడిగి దాన్ని
ఆ
అది మసాలా పట్టించి ఉంచాలి అక్క మ్యాగ్నెట్ చేసి పప్పు అన్నీ గరం మసాలాలు కారం
గరం మసాలా అంటే ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేస్తారు
ఉంటాయిగా పోపు దినుసులు అవన్నీ కలిపి ఆ అవన్నీ కలిపి పా ఇలైచి ఇలైచి ధనియాలు ఉ ఇయన్నీ కలిపి వేయించి పేస్ట్ చేసి పౌడర్ చేయాలి పౌడర్ చేసేసి పెట్టేసి పెరుగూ ఆ మసాలా పసుపు కారము ఉ ఉప్పు నిమ్మకాయ బిర్యానీ ఆకు కొంచెం ఆ అవన్నీ ఏసి కొంచెం ఆయిల్ ఏసి ఉమ్ కొద్దిసేప్ చికెన్ని మ్యాగ్నేట్ చెయ్యాలి అక్క చికెన్ని మ్యాగ్నెట్ చేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకొని కొంచం అన్నం ఉడికించాలి లైట్ వెయిట్ గా ఫిఫ్టీ పర్సెంట్ అన్నం ఉడికించా లి కొంచెం షార్ జీరా వేసి బిరియాని ఆకు వేసి అందులో రైస్ బియ్యం వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించినక దాన్ని మ మనం జ జల్లడల ఏసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్ మీదినుంచి కొంచెం ఫ్రై చేసి నా ఆనియన్స్ ఉంటాయి కదా
ఆ
ఆ మ్యాగినేట్ చేసిన చికెన్ మీద కొంచెం రైస్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ ని వేసేసుకొని దాని మీద నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మన ఫుడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ సెస్ కొని ఇక గార్నిష్ చేసేసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఆ అలా ఆ గ్యాస్ మీద పెట్టేసి అలా దమ్ చేసుకుంటున్నా అది ఇప్పుడు మనం రైస్ లో అన్ని మసాలాలు వేసి రైస్ ఉడుకోబెడతాం కదా షాజీరా వాటర్ అవన్నీ వేస్తాం కదా ఇగ ఆ వాటర్ ని మనం పడేయకుండా దాన్ని మనం గంజిగా కూడా తాగొచ్చు
ఆ పడేయొద్దింగ దాన్ని
మండె గంజి ఇలా తాగి అలాగా అలా గంజీలా తాగితే కూడా మనకు చాలా శక్తి వస్
అవును ఆరోగ్యానికి చాలా మంచిదది అసలు మనం గంజి తీయకుండానే రైస్ ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది
అలా గంజి తాగడం వల్ల కూడా మంచిగయిద్ది మనకు
అవును
ఆ అట్లా చేయడం కూడా మంచిగనే అనిపిస్తు నా తే అది తాగడం కూడా చాలా మంచిది ఇయా రేపు రెస్ట్ చ్చరంట్ల అది కూడా ఆ ఐటెం వేస్తున్నారు అవును మెన్యూ లో అది కూడా వస్తుంది అందుకని చాలా మంది దాని వేస్ట్ అనేది పడేస్తారు కానీ అది తాగితే చాలా మంచిది మనకి
అవును అది పడేయకూడదు
అవును అలా చేసేసుకొని ధమ్ చేసేసి ఒక ఫార్టీ మినిట్స్ తరవా అ తీసేసుకోవాలి బిర్యానీ రె అయిపోయింది
ఆ చాలా టేస్ట్ చ్చ ఉంటా
అవును దాని తర్వాత అది రాయితా చేసుకోవాలి ఇక
హ
మజ్జిగలో మజ్జిగ బాగా ప పెరుగుని బాగా మజ్జిగలో కొట్టేసుకొని
అవునవును మజ్జిక కూడా దాంట్లో దాంట్లో మజ్జిక బాగుంటదు బిర్యానీల
మర అవన్నీ చేసుకోవచ్చు
అవును ఓకే ఓకేస్
ఇలా నేస్తా అక్క సరే అక్క మరి ఉంటు ఉన్నాయి హ ఉంది